హాయ్ అండి ఏం లేదండి కాలినే
అవునా మీరు కూడా ఇక్కడ దగ్గరుంటే బాగుండేదండి. మనం ఇట్లా బయట తిరిగేది ఎక్కడన్నా. చిన్నగా పానిపూరి అని సిరప్ ఎక్కడ తిరగడానికి ఇట్లా తినడానికి పోయేది. చెల్లుంది గాని మా చెల్లకి ఆ మా చెల్లకి చెప్తే అది గంట చేస్తది అక్కా ఒ రకం ఫేస్ వాష్ అంటది, జడా అంటది ఆ
మా అక్క కూడా అంతే అసలా అలా ఉంటే అలా ఎళ్ళిపోవాలి అనుకున్న వెంటనే. అది ఫేస్ వాష్ చేసి, మాయిశ్చరైజర్ రాసి, జడ ఏసుకొని గెంటలు గెంటలు చేస్తది.
అంటే అనిపిస్తదండి మనకు కూడా కొంచెం డీసెంట్ గా లుక్ ఉందంటే చూడడానికి బా కొంచెం ఫేస్ మంచిగా ఉండాలని అది ఎప్పుడు అట్లాంటోళ్ళకు మనకి ఎప్పుడు తెలుసా ఒక వన్ అవర్ ముందే చెప్పాలి ఇగో ఆ ఫైవ్ ఓ క్లాక్ మనం అట్లా బయటికి వెళ్దాం రెడీ అవ్వు అని చెప్తే వాళ్ళు అప్పుడు గంట ట ముందు ప్రిపేర్ చేసుకుంటరు. హ్ నాకు ఇయాలా ఎందుకో ఏమేమో తినాలనిపిస్తుంది. మా డాడీ నాకు యాక్చువల్గా బయటకు తీసుకెళ్లి పానిపూరి తినిపిస్తా అన్నరు. ఇప్పుడు మా డాడీకి అడుగుతే ఆయన ఇప్పుడు ఎయిట్ థర్టీ కైనా ఎయిట్ కైయినా వస్తరు. అప్పుడు నేను పానిపూరి తిని తింటే మళ్ళీ అన్నం ఎప్పుడు తినాలో.
ఆ
అలా ఇగా నేను ఆలోచిస్తున్నా ఇప్పుడు చెల్లె ఫ్రెషప్ అవడానికి వెళ్తుంది వచ్చాక అడుగుతా.
టైం అయిపోతుంది మరి ఇప్పుడే సెవన్ అయింది కదా.
అవును అసలు కని సెవెన్ అన్నట్లే లేదండి ఇక్కడ ఎట్లా అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ అయితున్నటు ఉందండి వెదర్. ఆ అంటే చీకటి పడతలేదు మొత్తం ఇట్లనే ఉంది మార్నింగ్ అంటే మనకి ఎట్లుంటది సిక్సో క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఎట్ల ఉంటది ఓ అట్లే ఉన్నది.
ఓకే
అకలా మధ్య మ
ఏంటండి
చలికాలం అయితే సిక్స్ ఓ క్లాక్ కే నైట్ అయినట్టు అనిపిస్తది
అవునవును ఆ వినిపిస్తుందా అండి ఇప్పుడు
ఆ అది చలికాలం అయితే సిక్స్ ఓ క్లాక్కిి నైట్ అయినటు
ఐ మీన్ ఈ మార్నింగ్ ఐ మీన్ వింటర్ సమ్మర్ సీజన్ కి వెళ్ళ కొంచెం టైమ్ కూడా చేంజ్ అయిది మనకి ఇలా లేట్ గా చీకటి అయిది కాకపోతే వాళ్ళకైతే ఐ మీన్ అవర్స్ రెడ్యూస్ అవుతది ట్వంటీ ఫోర్ అవర్స్ టు ట్వంటీ టూ అవర్స్ క అయిపోద్ది వాళ్ళకి డే అలా
అవునా
ఉ అది రెజ్యూస్ అవుతాయి వాళ్ళకి ఇక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి అంటే జాబ్ చేస్తుంది షిఫ్ట్ చేస్తుంది యుఎస్ క్లయింట్ వాళ్ళకి సో అలా అమ్మాయికి తెలిసింద అనమాట అని చెప్ప ప్పింది నాకు వాళ్ళకి ఇలా రెడ్యూస్ అవుతాయంట
ఆహా అంటే డైల డ్యూటీ ఇస్తురా వాళ్నకి
ఆ అది
అహా అయ్యో
టూ వింటర్ వింటర్ టూ సమ్బర్ లో అలా అవర్స్ రేడ్యూస్వుతాయి సమ్మర్ నుంచి వింటర్ కి
అవునా
అది
ఆ మీ ఫ్రెండ్ చేస్తున్నారు అయితే ఇ ఉమ్
అదే
ఇంకేంటన్డి మరి
చెప్పాలండి ఏమేం ఉంటాయి మా ఇంటి దగ్గరలో మీ ఇంటి దగ్గరలో ఏమేమి ఉంటయి తినడానికి పానీపూరి
ఆ పానీపూరి కాకుండా అంటే ఇది మన పునుగులు బజ్జి షాప్ చిన్న బేకరీ ఒక టు త్రీ బేకరీసు ఉంన్నయి
మషలాలు బాగుంటాయి కదండి బజీ మషలా మిక్సర్ మశలా గురుగురావి నాకు పిచ్చి ఇష్టం చాలా ఇష్టం
ఆ ఆ
మీరు ఎప్పుడైనా పూరి మసాలా ట్రై చేశారా
పూరి మసాలా లేదాండి
చాలా బాగుంటది చిన్న చిన్న పూర్ రిల్లో మసాలా వేస్తారు మసాలా కూడా అంటే నార్మల్ మిక్చర్ మసాలా అలా కాదు డిఫరెంట్ గా ఉంటది అది మా డాడీ తెచ్చే వాళ్ళు బాగుంటాయి నేను ఉండే ఊర్లో ఉండదన్నమాట అంటే మా హోమ్ టౌన్ లో అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను ఇప్పుడు స్టడీ పర్పస్ వచ్చాను కదా సో ఇక్కడ ఏం లేవు యాక్చువల్ గా
ఆహా
వెళ్ళాలి అక్కడ వెళ్తే అప్పుడు దొరుకుతాయి అంత టేస్ట్ కూడా ని అంటే ఊర్లో చేసినంత టేస్ట్ ఉండవు అవి ఉమ్ చాలా మిస్ అవుత
మేము మొన్న త్రీ డేస్ కిందట డిమార్ట్ క వెళ్ళామండి అయితే ఇక్కడ డిమార్ట్ కి బయట వచ్చాక ఆపోజిట్ లో రోడ్ అపోజిట్ కి ఒక పానపూరి షాప్ ఉండంది అనమాట బండి ఫస్ట్ టైం ట్రై చేసాం అక్కడ పానిపూరి ఎంత బాగుండే టేస్ట్ అదిరిపోయింది అసలు ఆ ఆ మా ఊర్లో అంటే మా నుంచి గంట జర్నీ డివాడ్కి ఆ అయితే ఒకక్కడంటడి ఈ మాటిలో కొంచెం సామానులు తక్కువ పోవకడదయి కదా అని చె అంటు వెళ్ళాం మేము ఎట్లాన మాకు బస్సు ఫ్రీ కదా అలా వెళ్ళాం కానీ టేస్ట్ తదు పోయింది ఇంకా తినల అనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు హెవీగా చేససి మళ్ళ నైట్ అన్నం తినబుది కాదు అన్నం వేస్ట్ అయితది అనేసి ఇక జస్ట్ ట్వంటీ తిన్నా మ చెల్లేకి అయిది ఫార్టీ ఇప్పించి నాది ఫార్టీ తిన్నది చాలా బా అనిపించింది
ఇది వరకు యాక్చువల్ గా నేనుక్కు పా పనీపూరి తినేదాన్ని కానీ ఇప్పుడు పానీపూరి కంటే చాట్ ఎక్కువ అయిపోయింది చాట్ బాగా బాగా నచ్చుతుంది ఇక్కడ మా మా పీజీ దగ్గర స్టార్టింగ్ ఒక టెంపుల్ ఉండే టెంపుల్ పక్కన దగ్గర పాణనీపూర్ ఉండేద అనమాట వాట్ రేట్లు పెంచేస్తాడు అందుకే ఇంక వాళ్ళ దగ్గరకి వెళ్ళడం మానేసా ఇంకా అలాగా ఉష దయాన్న ఒకటి ఉంటద అనమాట అచ్చడ ఒక పానీపూరి బండి ఉంటది అనమాట అక్కడ చాట్ ఎక్స్ట్రాడినరీ ఉంది బాగుంది చాట్ ఆ ఇంకా ఇక్కడా వీళ్ళు పనిపురి కంటే చాట్ ఎకు మంచ బాగా బాగా నచ్చుతుంది హ్మ్ అది
ఓకే నేను షార్ట్
యాక్చువల్ గా ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ మంది ఉంటున్నా వెయిటింగ్ లిస్ట్ కూడా ఎక్కువంది
ఆహా అరే వాపర
అదే
మ్మ్
అక్కడే కోవాబొబట్టు కూడా ఉంటద అనమాట ఒక షాప్ యాక్చువల్ గా అయితే చిన్న షాప్ అనమాట స్టార్టింగ్ రోడ్ సైడ్ చపాతి చేస్తూ అమ్మేవాళ్ళు అలా అలా ఒక షాప్ వాళ్ళు కొనుక్కున్న అదే ప్లేస్ లో షాప్ కొనుక్కుని మరి వాళ్ళు ఇప్పుడు ఆ షాప్ లో చపాతి తి విత్ కర్రీ మళ్ళీ ఏంటి బొప్పట్లు చేస్తున్నారు కోవా బొప్పట్టు గీ బొప్పట్టు
ఆహ మొబ్బొట్లు అంటే ఎన్నోకంత తడయదండి అంటే అది ఎట్లుంటే అసలు
స్వీట్
స్వీట్ సో చూడాలి నింతే విన్నా కాని పేరు
ఓకే ఓకే బెల్లం బొప్పట్ ట్వంట్ డేది కోవ బొప్పట్లు ట్వంటీ ఫైవ్ ఉంటేది తర్వాత అసలు ఇప్పుడు షాప్ లో జనాలు ఎలా ఉన్నారంటే షాప్ లో టోకెన్స్ ఇస్తున్నారు వెయిటింగ్ కోస్ సం జనాలకి టోకెన్స్ వాళ్ళ అలా నుంచ ఆ చాలా బాగుంటందండి టేస్ట్ కూడా అసలు ఇప్పుడు మళ్ళీ రేట్ పెంచారు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పెంచేశారు దాని మీద కోవ బొప్పట్లు తట్ చేశారు ఒక్కొక్కటి చిన్న బొప్పట్లు మళ్ళీ చిన్నగా ఉంటాయి అవి టేస్ట్ అయితే ఎక్సలెంట్ బాగుంటాయి వేడిగా బలే ఉంటయి అసలు నయ్య తగులుత చాలాగా ఫ్రెష్ అప్పుడప్పుడు చేస్తారు ఇన్స్టెంట్
ఆహా ఆ అలా చేసిన అయితే బాగుంటాయిండి అదే ఇప్పుడు మన పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో అయి తే అసలు తినాలేం చ అంటే మొత్తం లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ ఉంటాయి ఎప్పుడు అసలు తినాలేం అట్లా
ఇప్పుడు ఎల్లో అయితే మనం ముందే చేస్తారు మంచిగా చాలా ఫ్రెష్ ఉంటాయి అవి
పాలు పెట్టుకోవాలండి ఇవన్నీ అంటే ఇట్లా మనం స్విగ్గి అందులో యాడ్ చేసుకోవల్సి జోమాటోలో బెస్ట్ వాళ్లకి
హ్మ్
ఇన్సిడెంట్ గా చేసి ఇవ్వచ్చు టైం పట్టడం పర్లేదు కానీ ఫ్రెష్ గా ఇస్తే చాలు హ్మ్ ఇంకేంటండి
చెప్పాలండి నిద్ర వస్తుంది ఏంటో ఇవాళ అప్పుడే నేను యాక్చువల్గా ఇదే టై లో బయట నికెళ్లి వచ్చాను ఇదే టై లో ఇంకొచ్చంవన్న అలా పడు మేబీ అందువల్ల ఏమో ఇదే టైం నిద్రొస్తుంది మళ్ళీ
ఆహా అవునండి అంటే మా కాలేజీ మేడం చెప్పేది అనమాట మనం అంటే హాలిడేస్ లో మీరు మధ్యాహ్నం ఎక్కువ పడుకోండి పడుటుకోండి పడుకుంటే మళ్ళీ మీరు స్కూల్స్ రూపోయినాక అదే అని చెప్పేది నేను అట్లా అబ్జర్వ్ చేసిన కరెక్టే అనిపించింది మళ్ళీ ఫు ఫుడ్ కూడ అంతే అండి మనం ఈయాల ఏ టైం తింటామో రేపు కూడా ఆ టైం వరకు ఉంటే బరాబర్ ఆ టైం కి ఆకలైతది
ఆ ఆ
ఫ్యాక్ట్స్ అసలు అట్లుంది
ఆ నేను లేట్ గా పడుకునే సరిగా సుమార్ లేవట్లా తినట్లా ఫుటింగ్ డైరెక్ట్ ఆఫ్టర్నూన్నే అది లేట్ గా వెళ్ళేసరికి కొంచెం కర్రీ అయిపోతు రైస్ అయిపోతు ఉన్నదే తింటున్నాను సాయంత్రం బాగ ఆకలేస్తుంది ఎవరు ఉండట్లేదండి రూమ్ లో నేను ఒక్కదనే ఉంటును ఫ్రెంట్ రూమ్ లో వాళ్ళ కూడా మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వస్తారు ఎవరు లేరు ఇక్కడ ఫ్రెండ్స్
పాపం హు అయ్యో అట్లా ఇబ్బంది అవుతుందనమాట మీకు మరి ఆంటికించి చెప్పాలి కదా అంటే నాకు లేట్ అవుంది కదా అంటే కొంచం నాకోసం ఫుడ్ అంటే బాక్స్ ఇ్యండి కదా అడుగే
అంటే మార్నింగ్ అంటే మరి నేను లేట్గ పడుకుంటా అనమాట లైక్ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలాగా మళ్ళీ నైన్ ఓ క్లాక్ కి లేచి బ్రెష్ చేసి తినాలంటే అసలు ఆఫటర్నూన్ కి చాల బద్ద పోతుంది లేచి తినడానికి ఇంకా ఆఫ్టర్నూన్ కి చెప్పాలి ఆ కొంచెం తీయి అంటే ఏ కర్రీ ఏము ఉంటుందో తెలియదు కదా మళ్ళీ మన కోసం ఉంచితే నేనుకపోతే వేస్ట్ అయిపోయిది కదా అది
ఏం చేస్తున్నారో అంటి చెప్తుందిలేండి
ఆ
అంటే ఆ అంటే మేము ఉన్నప్పుడు మాకు క ఉండేది అనమాట ఆంటి అడుగుతే చెప్పేది పాత ఇట్లాది చెప్పేది కాదు ఎందుకంటే చెప్పి వీళ్ళు తినకుండా ఉంటార అని చెప్పేది కాదు అనమాట మేము ఆ తర్వాత మాకు ఒక హాస్టల్ ఉంటే ఆంటీ చెప్పేది అనమాట క్రీస్ అంటే ఏం చేస అంట అంటే చెప్పేది మాట మా హాస్టల్ అ చెప్పేదిన్నమాట ఎంక్వైరీ చేస్తున్నారుంట అంటే చెప్పేది ఇట్లా ఎందుకు అంటే ఏదంటే నచ్చువడానికి ఏం తెచ్చుకుందాం అంటే నవ్వేదా ఆ
అలా ముందే చెప్తే బాగుంటది అట్లీస్ట్ ఒక ప్లాన్ అయినా ఉంటది ఏం తినాలి ఎక్కడికి వెళ్ళాలి
అసలు మెన్యూ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే ఏం పెడతారు ఏంటి అనేసి అట్లా మెన్యూ ఉంటే మ మనకి ఎం కన్ఫూషన్ ఉండదు
అవును
మేమున్న పాత హాస్టలే మెనూ ఉండేది అనమాట డైలీ ఇది ఇది అనే ఇప్పుడు ఎ హాస్ అయితే నాకు మరి అ అబ్జర్వ చేయాలే అంటే మాకు అక్కడ కూడా ఉండ
యాక్చువల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా హాస్ట లో లైక్ అంటే ఇప్పుడు ఏదైనా తెచ్చింది అనుకో కూరగాయలు అవి ఒకేసారి ఎక్కువ తెచ్చేస్తుంది ఆ ఇంకా వాటిలోనే రిపీటెడ్ గా చేసేస్తుంది అవి అయ్యేంత వరకు.
అహ. ఓకే అయితే మీ హాస్టల్ స్ట్రెంత్ బానే ఉందా.
ఉమ్ పెరుగుతుందండి కొంచెం మా పాత హాస్టల్ చాలా మంది ఇక్కడికే వస్తున్నారు.
ఓ.
హ్మ్ నిన్న కూడా నాకు తెలిసిన ఇద్దరు వచ్చారు.
ఓకే మ్ ఓకే అండి. థాంక్యూ అండి బాయ్.